మ్ బాన్నవా
బావున్నవా
మ్ బాగున్నా ఏం చేస్తున్నావ్
మనం ఇప్పుడే మ్యాంగో ఇచ్చింది తినమని తిన్నామా వద్దా అని అలొచిస్తాన్న ఇంతకు ముందే ఒకటి దిన్నా ఇప్పుడు కూడా ఇది తింటే ఏమైతుందా అని ఆలోచిస్తాండ
మ్ హు మ్
నువ్వేం చేస్తున్నావు. ఎలా ఉన్నావు
నా నేను ఇప్పుడే వచ్చిన బైయికాడి నుంచి తిని పనుకొని చేస్తిని
అవునా
మ్
ఇంట్లో అందరు బావున్నారా.
మ్ బాగున్నారు నువ్వు ఇంట్లో ఉన్నావా లేకపోతే పీజిలో నా
ఇంటికి వచ్చిన నిన్న ఈరోజు రేపు లీవ్ అంటే ఇంటికి వస్తీ
మ్ మ్ ఎంత వరకు ఉంటుందంటే ట్రైనింగ్
మా సియర్ ఏమొ ఫిఫ్టీన్ వరకు ఉంటుంద అన్నాడు ఈ మంత్ అదే జూలై
ఉమ్
కానీ ఇంకా ఎక్స్టెండ్ అవ్వచ్చు మనకి కాలేజ్ స్టార్ట్ అయినా అని చెప్తాండరూ అంటే వేరే సెక్షన్ వాళ్ళకది
హమ్
అంటే మన కాలేజ్ కి అంటే అన్ని సెక్షన్ లోకి చెప్పేది ఈ కంపెనీ వాళ్ళే
ఆహా
సరే స్టార్ట్ అయింది అందరికి ఒకసారె ఎండ్ అయితుందని మళ్ళీ అదొకటి చెప్తారు
ఒక్కొక్క సెక్షన్ కి ఒక్కొక్క చోట చెప్తనారా
ఒక్కొక్క సెక్షన్ కి
న్నారా
మ్ వాళ్ళ వాళ్ళ బ్లాక్స్ లోనే ఖాళీ ఉండే ల్యాబ్స్ లో క్లాసెస్ లో
మ్
ఇప్పుడు మనోళ్ళకీ ల్యాప్ టాప్ పెద్దగా పని ఉండవు కదా అందుకు ల్యాబ్ లో చే పిస్తాండ్రూ అంటే సిస్టమ్స్ తక్కువ ఉంటయి కదా మనోళ్ళ దగ్గర అనేసి
హు హుమ్
పర్లే బానే చెప్తున్నారు
ఉ హు
థౌసంద్ వర్క్ అని చెప్పను గాని
ఉ
సిక్స్ థౌజండ్ కన్నా ఒక త్రీ థౌజండ్ ఇచ్చింటే వర్త్
ఉహు
టీవీ సౌండ్
ఎప్పుడొచ్చినావ్ ఇంటికి
నిన్న మమ్మీ డాడి పెళ్లి రోజు ఉ అందుకు మొన్న వచ్చిన మొన్న నైట్
హ్యాపీ బర్త్డే తనూ కూడా వెళ్ళిపోయిందా
ఎవరు
అంకొప్ మేక్ టీజే వెంట్
ఉ ఉ త్రీ డేస్ బుక్స్ తీస్తే ఆలస్యం ఆమెకి
ఉహు
ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయింది ఆ పిల్ల కూడా పైగా వాళ్ళ అత్తమ్మ కూడా వచ్చిన్నారు వాళ్ళ అత్తతో కలిసిపోయింది
ఉ హు
ఉ హు మాకు పైతాన్ అయిపోయి మైస్కవల్ అయిపోయి మాంగోడి అయిపోయి హెస్టిఎంఎల్ చేసేసి చెప్తున్నారు ఇప్పుడు
అవన్నీ చేపిస్తారా ఇ మేదు బయద సరిపోతా అంది నాకి ఆహా
ఆ మా రిజల్ట్ మరి ఘోరంగా వచ్చింది మా నాకు ఎంబడ్లు అయితే ఏడు వేసినడు
ఆ అవును చాలా ఇది విషం చేసినాడు సార్ చాలా మంది ఫీల్ అయిపోతున్నారు దానికి
ఎన్నింటికి ఎన్ని వేసినాడు ఎంబ్రాయిడరీలో
ఎయిట్ వేసినాడు మా క్లాస్ లో మా పప్పా ఎళ్లి పప్పకి సిక్స్ చేసినాడు తనకి చనిపిలేది అంటే వా చదివి లేంది తను దానికి
ఉ హు
రేపే కరెక్షన్ చేయింటండి నాకు తెలుసు ఆ
ఆ అందరికి అంతంత మాత్రమే వేసినాడు
ఉ
మా క్లాస్ లో ఒక పిల్లకి తొమ్మిదేమో వేసినాడు అనుకుంటా
ఉ
అంతే ఎవరికి వేయలే మంచిగా అందరికి ఎనిమిదిలు ఆరులు ఏళ్లు ఐదులు
ఉ హు
మా క్లాస్ లో ఎక్కువ ఏడ్లు ఆర్లు ఎనిమిదిలు అంతే కొంతమంది జస్ట్ పాస్ చేసినాడు ఫైవ్ వేసి
ఆ
బాటిల్ ఈ సార్ మళ్ళా వచ్చిందా
ఏం బటిల్
ఆ
ఆ అదా ఇంకరాల వస్తే చర్
ఉ. హు ఎట్లుంది మీ డైరీంతా అట్లా అవును ఎట్లా మెయింటైన్ చేస్తారు మీరు డైరీ
అన్ని అతు
ఉహు
ఏ దెనా డైరీ అనే సరికి నేను డైరీ గురించి నను డైరీ రాస్తాను చెప్పలేదుేలో ఆ డైరీ నాన్న అంటే డైరీ మాది వేరే ఊర్లో ఉంటుంది ఆ డైరీకి ఒక్కొక్క ఊరు నుంచి పాల్ పోొస్తారు అనమాట ఒక్కొక్క ఊర్లో ప్రతి ఒక్క ఊర్లో ఒక సెంటర్ ఉంటుంది అట్లా మా ఊర్లో మా మా ఇంట్లో ఉండేది ఒక సెంటర్ అంటే మా దగ్ డైరీ ఏం కాదు సెంటర్ ఉందింతే
హ
ఇంకా వాళ్ళే మిషన్లు ప్రొవైడ్ చేసిన్నారు
అ
మలబ్ అది గవర్నమెంట్ది కాబట్టి డైరీ ఇంకా మనమేమి ఫీ అంటే అమిషన్ కి మనమేమి డబ్బులు ఇవ్వను అవసరం లే వాళ్ళు ఫ్రీగా పెడతారు ఇంకా దానికి ఏమైనా రిపేర్ లో వచ్చినప్పుడు కంప్లైంట్ నెంబర్ అని ఒకటి ఉంటది దానికి ఫోన్ చేసి చెప్తే ఇంకా వాళ్ళే వస్తారు
అంటే వాళ్ళు జస్ట్ పాలు పోస్తే చాలు మనం మెయింటైన్ చేసుకుంటుండల్ాల
మనం మెయింటైన్ చేసుకుంటా ఉండల్లా ఇంకా అంతే ఆ పాలు చూడాలంటే ఫస్ట్ అంతే ఫ్యాట్ వేిన చూడ వడల్ అంతే అప్పాలని తీసుకొని ఫ్యాటస్న్ఫ్ చూసి ఇంకా ఆటో మళ్ళీ కొల్చుకొని ఇంకా వాళ్ళకి ప్రింట్ వస్తుంది లాస్ట్ ఒకటి స్లిప్ స్లిప్ ప్రతి ఒక్క నెంబర్కి ఆ నెంబర్ కి వాళ్ళదికి ఇచ్చయాలనమాట ఎంత రేటు పడింది ఎంత మిల్క్ ఉంది అని వాళ్ళకి తెలుస్తుంది దాంట్లో మళ్ళా లాస్ట్ లో ఒక ఫైనల్ పేపర్ తీయాల అంటే అందరిది ఉంటుంది దాంట్లో ఇన్ఫర్మేషన్ అది తీసి అది స్ డైరీకి పంపయాలి ఆ పేపర్ ఇంకా క్యాన్ ఇంకా రోజు వచ్చి వాళ్ళు ఎత్తుకొని పోతారు తీసుకొని పోతారు
ఆహో ఆ వాళ్ళు ఎత్తుకుపోయిది దగ్గరయినా అంటే నియర్ బై ఉంటేగా ఈజీ అవుతుంది కదా
మ్ నియర్ బై ఉంటుంది ఇక్కడి నుంచి మా డైరీ వచ్చి ముందు ఒక డైరీ ఉండింది అది వచ్చి త్రీ కిలోమీటర్స్ ఇప్పుడు డైరీ వచ్చి ఫైవ్ కిలోమీటర్స్ లో ఉంది అంతే
ఆహా నేను చెప్తాంది రోజు వాళ్ళు వచ్చి పాలు తీసుకుపోతారు కదా మళ్ళీ పాలు తీసుకుపోయి ఇంకా వల్ ప్యాకెట్స్ వేస్తారు కదా అంటున్నా
ఉమ్ అంతే వాళ్లేం ప్యాకెట్స్ చెయరు ఆ డైరీలో ఒక ట్యాంక్ కానీ ఉంటుంది హ ట్రాన్స్పోర్ట్ వెహికల్ంటంది పెద్ద టంక్ తీసుకుంటుంది ఆ టంక్ కంత వరకు వారి బాగా సోర్ చేస్తారు అనమాట ఆ డైరీలో కోల్డ్ స్టోరేజ్ లాగా ఇంకా ఆ ట్యాంక్ కి అయిందంటే ఆ ట్యాంక్ వచ్చి దాన్ని తీసుకొని తిరుపతికి తీసుకొని పోతుంది ఇంకా అక్కడ ఆ ప్ర ప్యాకెట్ చెప్పినావు కదా అట్లా
అది నేను అడిగింది హు మీ ఉంచి తిరుపతికి ఓకేలే స్టోర్ చేస్తారు కాబట్టి
ఇంకా ఏమీ మూవీస్ చూడలేదా హుమ్
జస్ట్ మీరే పాలు ఉహ్ డైరీ అంటే మాకైతే ఊర్లో అన్ని ఊర్లలో వాళ్ళు తెచ్చి పాలు పోస్తారా
ఊ
పోస్తేనే వీళ్ళే ప్యాకెట్స్ లో వేసి అమ్ముకుంటారు ఈ వచ్చిన వాళ్ళందరిక కి వీలే అమౌంట్ ఇచ్చేస్తారు
ఆహ్ ఆ అట్లా ఏం లేదులే మాది ప్రతి నెంబర్కి అకౌంట్ లింక్ ఉంటుంది ఎవరు పోసిన పళ్ళకి వాళ్ళది అకౌంట్ లో పడిపోతుంది
మరి మీకేందిమా ఆ ప్రాఫిట్ అప్పుడు
అంటే వన్ లీటర్ కి వన్ రూపీ అంటే ఒక లీటర్ కలిసినందుకు వన్ రూపీస్స్తుంది అంటే మాకు తక్కువే పాలు వచ్చేది అంటే ఇంకా ఫార్టీ వస్తాయి ఇంకా అందరివి అంటే అందరు అంటే వానలు సీజన్లు అయితే ఒక్క ఫిఫ్టీ వస్తాయి అంతే ఇంకా చాలా ఊర్లలో చాలా లీటర్లు కోలుస్తారు వాళ్ళకి చాలనా యూజ్ఫుల్ గా ఉంటుంది మాకేం అంతలేదు ఇంకా అవి మేము ఎందుకు అది సెంటర్ పెట్టుకున్నామ అంటే అంకా మా పల్ జీరో పడ పడతాయి అనమాట ఇం వేరే వాళ్ళ సెంటర్ కి తీసుకొని పోతే అప్పుడు ఇబ్బంది కదా
ఉ దూరముందు
దూరము లేకపోతే మన పళ్ళని వాళ్ళ ఇంటికాడ తీసుకొని పోయి జీరో పడతా ఉంటే రోజు వాళ్ళ దగ్గర అండి కోల్లా మా ఊర్లో ఇంకో సెంటర్ గుడ ఉంది
అవునా
వంటి వాళ్ళది ప్చ్ ఇక క్యాస్ట్ ఫీలింగ్ అనుక కొంచెం
మ్మ్ మ్మ్
ఆ వాళ్ళు మా ఇంటికి కడికి వాళ్ళు రారు మేము వాళ్ళ ఇంటి కడుగు పొ దానికోసమైన డైరీ నడుపుకోవాల మేము అదే సెంటర్ నడుపుకోవాల్ల
అవునులే
లేకపోతే ఆవులు అమ్ముకోవలె అందుకని మేము ఇంక సెంటర్ నడుపాల్సిందే హామ్
హో పెద్ద కథే ఎ అయితే అంటే మా ఊర్లో అట్ల ఏం లేదు కదా సెంటర్ ఇట్ల ఆ వచ్చి రోజు పాలు తీసుకుపోయేది ఇట్ల మా ఊళ్ళో సిచ్యుయేషన్ ఇది ఆడ గుడా ఇదేనేమో అని అడిగా
కాదు అట్ల జరుగుతది
ఇప్పుడు మా ఊర్లో కూడా
మ్మ్
వీళ్ళు పోసినారనుకో పాలు వాళ్ళకేం బెనిఫిట్ వస్తుందో నాకు అర్ధం కాదు
పోసిన వాళ్ళకు కొలిసే వాళ్ళక అ
ఇప్పుడు అన్ని ఊర్లలోంచి తెచ్చిస్తా ఉంటారా
మ్మ్ హ్హ్
ఇచ్చినందుకు వీళ్ళు వాళ్ళు ఇస్తారులే డబ్బులు వీళ్ళు తీసుకొని మళ్ళ వీళ్ళు అమ్ముకుంటారు చూడు వాళ్ళకేం బెనిఫిటు అని
అంటే ఇక్కడ ఏము ఉంటుంద అంటే వాళ్ళు ఒక ఇచ్చే మనీ ఒకటి ఉంటుంది వీళ్ళు అమ్మే మనీ ఒకటి ఉంటుంది అట్లేమన్న ప్రాఫిట్ ఉందమో వాళ్ళకి
ఆటు మీకు ఎమ్న్ అ ఉందో ఏమో అడిగా
మ్మ్ హ్హ్ మాకేం లేదు అది ఇ కంపెనీ నుంచే పడిపోతుంది మాకు ఇ రు ఉ అంటే లీ టర్ కి వన్ రూపి అని అంటే పొద్ అంటే ఈ ఇంకా ఒక పొత్తున్నె నలభై లీటర్లు సాయంత్రం నలభై లీటర్ల అనుకున్న అడకాడికి ఎయిటీ రూపీస్ గిదకి
ఎయిట్ రూపీస్ పడుతుందప్పుడు.... మ్మ్ పోనీలే ఏదో ఒకటి ఇ తు సోఅంత దూరం వాళ్ళదర పోవడంకన్న ఇదే బెస్ట్
ఆ ఇదే బెస్ట్ ప్చ్ మెయిన్ రీజన్ అంటే పేరు ఇంగ అంతే ఇంక అ మా పాలంటే ఇంగ్ జీరో పడుతయి అన్ మాటా అంటే ఫ్యాట్ ఏసిన ఫంటి గదా అంటే ఇన్ ఆ ఫ్యాట్ అనేది మూడు రావా అల్ల ఎస్ఎన్ఎఫ్ అనేది ఎనిమిది రావాల్ల అట్ల వొస్తేనే నీకు రేటు పడుతుంది లేక్ లేకపోతే జీరో పడిపోతుంది
అట్ల కావాల్సిన చేసేకుందా లేకుంటే ఆటోమేటిక్ గా అదే వస్తా అంటుందా
అది ఆటోమేటిక్ గా వస్తుందనమాట పాళ్లు శాంపుల్ అనేసి ఒక చిన్న బుడ్డి లాగా ఒకట్
హ్ చిన్న బుడ్డి లాగ హ్హ్ హ్
అది తీసుకొని ఆ మిషన్ క్లిక్ పెడితే ఓకే కొట్టినక అదే చెప్తుంద అన్నమాట ఎంత వచ్చింది అని
మ్మ్ హు
ఇంక మా పడవ ఇంకా మోస్ట్లీ మావే పడవు ఇంక పోసేవాళ్ళు కే పర్లే వాళ్ళవి ఈ ఫస్ట్ ఈనినప్పుడు చానా నతగ పాలుం టే గదా అవి ఇ రావు కానీ కొన్ని రోజుల తర్వాత ముదిరిపోతాయి కాబట్ ట్టి వస్తాయి
అంటే అప్పుడు ఉ అ ఎక్కడైనా ఆ మిషన్ లో ఒకటే కట్ చేపిస్తుంది అప్పుడో
ఆ అ ఒకటే చూపిస్తుంది అది ఒక ఇ ప్ ఇప్పుడు అదే వేరే వాళ్ళ ఇంటికాడికి పోతే ఇంగ్ మావి జీరోవనే ఏస్తారు గదా మేమై అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటం అంటే వచ్చే వాళ్ళని పెట్టుకోవడం అంటే వచ్చే వాళ్ళవి పెట్టడం అంత ఇగ హూ అంటే శాంపుల్ మన్దే పెట్టాల అని ఏమ్ లేదు వరదోచిన పెట్టొచ్చు కానీ ఇట్లా ఎక్కువ రేట్ ఇచ్చుకోవడం వల్ల కమిషన్ అనేది ఎఫెక్ట్ అయిత అంది అన్నమాట వాలి ఇప్పుడు నేను ఫ్యాట్ వేసిన చూసేది పాలుల్లో ఆడ చెప్తతే కదా నేను డైరీ అనేసి కిలోమీటర్స్ లో ఒకటి ఉందని అక్కడ వాళ్ళు చెప్ ఇస్తారు నేను పంపించింది వాళ్ళు అడకి వచ్చేది ఈక్వల్ అయితేని కమిషన్ నేను అన్న అట్టు వే ఇస్తారు లేకపోతే కమిషన్ తగ్గిస్తారు
ఉహు
ఏట్లా
మొత్తానికి నువ్వు బిజినెస్ ఉమెన్ అవ్వచ్చు
న అడిగేది ఏం లేదు అండి ఆ అంతే ఇంకా మా పాలని ఎఫెక్ట్ కాకుండా చూసుకుంటాను అది ఒకటుంది అంతే
హూ
ఉమ్
అయితే మీకు ఇంట్లో జున్ను అట్లాంటివి కూడా